వినిపిస్తుందా అండి
ఆ ఇంకొస్తుందండి
మ్మ్ ఏం చేస్తున్నారు అండి
ఏం లేదండి ఇప్పుడే వంట చేసి కూర్చున్నాను
అవునా
మ్మ్ అవునండి
మ్మ్ హ్మ్
మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి కాలి ఐ
అర్థం కాలేదు అండి
కాలి ఐ అండి అంటున్న
ఓకే
హ్మ
టైమ్ నీ వృధా చేయకండి
ఏం ఏ ఏంది బాగానే మాట్లాడుతున్నాను నేను
ఆ మాట్లాడడం గురించి కాదండి కాల ఐ అని టైమ్ చాలా ముఖ్యము వృధా చే కండి అంటునాను
అవునా సరే అండి మీరు కూడా వృధాచెయ్మా కనండి
మ్మ్ ఏం వాడుకోవడం మనకి తెగిస్తే జీవితంలో మనంత సక్సెస్ అయినంత ఎవరు అవలేరండి
ఊహూ అవునా అండి నాకు తెలియదం మీర్ చెప్పే దాకా
తెలుసుకోండి అన్ టే ఎట్లా వాడాలి ఎంతసేపు వాడాలి దేంట్లో ఎంత టైం ప అది అది కనుక మనకు తెలిసిందనుకోండి మనకా మ్మ్ ఆ ప్రశాంతంగుండ చు ఇబ్బందులుండవు ఆ ఇంకా మంచి ఏం చాస్తది అనుకున్ మరియు మనం ఒక ఎదుటి ఉన్న మనుషులకి మనల్ని చూసి ఇన్స్పిరేషన్ లా అనిపిచ్చిద్ది ఆదర్శంగా తీస్ కుంటారు మనల్ని
ఉమ్ అన్ని అవునండి ఏందండి మ్ ఆ అంత తెలుగు మాట్లాడుతున్నారు స్పష్టంగా మీకెక్కడ నుంచి నేర్చుకున్నారండి అసలు
మళ్ళొకళ్ళు ఉంటారులే వాళ్లతో మాట్లాడి మాట్లాడి స్పష్టమైన తెలుగొచ్చేసి గ్లాన్ మినాపూర్
అవునాండి
ఉహూ
ఇంతకు ముంద అసలొచ్చేది కాదండి మాకు ఒక నాలుగు క్రితం
ఉహు
మాట్లాడి మా
మీ ఇంట్లో వాళ్ళందరు బాగా మాట్లాడతారండి తెలుగు
ఎక్కువ మా అమ్మగారు బాగా మాట్లాతారు తర్వాత నేనే అండి
అదే న మీ అమ్మ కన్నా మీ అమ్మే బాగా మాట్లాతర మీ కన్నా
అవునండి మమ్మీ రోజు ఏదైనా గంటలు వాళ్ళ అక్కలతో వల్ల చెల్లెళ్ళతో మాట్లాడి మాట్లాడుతూనే ఉంటది అండి
అవునా హిందీ ఎవరు హిందీ ఎవరు బాగా మాట్లాడతారండి మరి
రహిందీ ఎక్కువ మా డాడీ బాగా మాట్లాడుతారండి ఆ తర్వాత మామయ్య బా మాట్లాడితే నను కూడా మమ్మీ లాగానే మాట్లాడతాను
ఉహు
ఉమ్
ఉమ్ సరే అండి
ఆహ
ఉమ్ ఏం చేస్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళు
అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు వానికి నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి మా తమ్ముడేమో అటు ఇటు వాకింగ్ చేస్తాడండి
రాసాడండి
రాశాడండి నాలబైఐదు మార్కులు వచ్చాయి
అబ్బో ఈసారి క్వాలిఫైడ్ అయ్యాడండి గ్రేట్గా
హు మిమ్ షాక్ అయ్యామండి ఈ పది మార్కులు ఇరవై మార్కులు వస్తయి అని అనుకున్నాం క్వాలిఫై అయ్యాడండి తగిలిందనుకో అదృష్టం
మా చెల్లికి ముపైతొమ్మిది మర్కులు అంటా అండి
అయ్యేందా అవ్వాలేదా
అ ఆహా అంటే క్వాలిఫై అంటే కీ వదిలారంట అంటడి థర్టీ నైన్ ఉన్నాయి అంట దాంట్లో ఇంక అవ్వనట్టే గా
నలభై రావాల అనుకుంటాను క్వాలిఫై అవ్వాలంటే ఆ
ఇప్పుడు మిగతా లాస్ట్ టైమ్ మి తమ్ముడికి ర్యాంక్ ఎంత అండి క్వాలిఫై అవ్వలేద లాస్ట్ టైమా లేకపోతే
పల్స అవ్వకపోతే ర్యాంక్ రాదండి పోయినసారి మా పాపా కీ యాభై రెండు మార్కులు అండి అయితే యాభై రెండు మార్కులు అయి అయితే వాడు రాసిన ఎగ్జామ్ ఈజీ షిఫ్ట్ అంటా అండి ఈజీ షిఫ్ట్ అయ్యేసరికి వాళ్ల నార్ అప్పుడ్ నేన్ చేసినాను ఒక టెక్నిక్ పెట్టాడు కట్టడం వల్ల నార్మలైజేషన్ నార్మలైజేషన్ అంటే ఏంటంటే కష్టం వచ్చిన వాళ్ళక్ మార్కులు పెరుగుతయి ఈజీగా వచ్చింది పపర్ వాళ్ళకి మార్క్స్ కట్ జాస్తరు యాభై రెండు నుంచి నలభై ఒకటి నలభై ఒక ఒక మార్కులు తీసుకొచ్చి ల్యాంక్ లక్ష పైన స్ సనండి అందుకే లేకపోతే యాభై రెండు మార్కులకి ర్యాంక్ ఇరవై వేలు ముప్పై వేలు వచ్చిదండి
ఆ సదవెన్ రుల్ అండి అసలా
ఆ అదే ఈసారి తీసేసారు అని అంటున్నారు మరి చూడాలి
మనకు లేవు కదా అ అసలు ఇయన్నీ ఏందండి అసలు అవి పెడితే అసలు పెట్టకూడదు అండి కరెక్ట్ కాదాసల
అవును ఇస్తా కావాలంటే అందరికి కష్టం ఇయ్యాలి కానీ పేపరు ఆ ఈజీ కొచ్చి నల్గు మార్క్స్ కట్ చేసి కష్టం వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెంచేద్దెముందండి
ఆ ఆ అదే అండి ఎవరి అదృష్టం వాన్ది ఆ షిఫ్ట్ లో పడినొంది
మ్మ్
అసలీది అన్యాయం అండి అసలు మరి అలా కరక్ట్ కాదండి అసలు కదా
అవునండి చాలా తక్కువ వస్తుంది చాలా మంది చాలా బాధ పడ్డాడండి మా తమ్ముడు కూడా
మ్మ్మ్ చాలా మంది జీవితాలు పోతాయండి వీళ్ళ వల్ల అసల
అవునండి
సచేయడమే కరెక్ట్ కాదు
అవును అలా చెయ్యకూడదండి పాపం అస్లా మార్కులకి మంచిగొ వచ్చే ర్యాంక్ వల్ల వాడి జీవితం ఒక సంవత్సరం ఆగిపోయిందండి పాపం
హ
ఆ
ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుతాడుంటండి
అట్లా ఇక్కడ దగ్గర నన్న కాలజర్స్ లో పెట్ట కుంటా అంటున్నానండి
హ
ఎట్కట్ల ఇకువన్నాయ కాాలేజ్ లో అయితే ఆవ గంటా క్ష రూపాయలు ఆడు అనండి
అదేీ ఇప్పుడు తాకయలేదు ఇంకా
ఇంకా ఇద అండి ఏమనా డబ్బులు కట్టలేక కట్టట్లా
ఆ ఎందుకు కట్ట కట్టమాకంండి అస
ఫస్ట్ ఇయర్ ఫీజ్ కట్టాలంటండి ఫెక్స్ట్ ఇయర్ ఫీజ అలాంటి పెరంట ఆ
ఆహా మీరు అసలు వెళ్లారా అంది కట్టడానికి
ఎళ్ళకపోయినా కట్టాలంటండి అదే అంటండి అ రోజలు
ఇట్టమాకంండి అసలా మీర ఎందు కడతారా అసలా
అట్లాడమ అట్లేమండి అర్థం చేసుకొని కావాలంటే పదివేలు ఇస్తామ అని చెప్పామండి అల్లా అసలుప్పుకోవట్లేదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కడితేనే మీ సర్టిఫికేట్ ఇస్తాం లేకపోతే ఇ్యో అంటున్నారు పాపమయ అక్కడ ఉండిపోయినాయంండి
పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టటిడి అండి సరిపోద్దళ్ మీద
అంటే ఆ డైరెక్టర్ మా డాడీ వాళ్ళ ఫ్రెం పోట రకాయన ఉంటాడండి అను బాగా క్లోస్ అంటా మాట్లాడిద్దాం అనుకుంటున్నామండి ఈసారి సీట్ వచ్చిందంటే మంచి అప్పుడు మాట్లాడిచ్చ తీసుకుంటం
ఆ
ఉ అన్న గు పొట్టర్లేడి ఇ కకారం అకు అంటది
హ
ఆ ఆమెతో మాట్లాడదాం అనుకున్నా డైరెక్టర్తో ఆయన డైరెక్టర్ సంచల అండి
ఉమ్
ఆ
ఎంత ఫ్రెండ్స్ అయినా సరే అండి మరి అస అద్దా అదేంటి అసలు ఫస్ట్ ఇయర్ క వెళ్ళలకుండా అసలు కాలేజ్ లో జాయిన్ అవ్వ కుండా
అద అమ్మ అసలు వారంగ ఎల అడితేనే ఇ సర్టిఫికెట్లు అంటీ పొత్తప కట్టాల్సిందేగా పోయి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయాడు ఆ ఆసి ట్ వేరే వాళ్ళకుంటే మాకు ఫీజ్ వచ్చేది కదా మీ వల్ల పోయింది మీరు కట్టాల్సిందే
ఉమ్ కావాలనె అండిగా నీ డమ్మీ మాట్లూ
అలా గదా
హ
హ
అ
ఏంటి లేండి అన్నీ మనకే కలిసిస్తాయి అదేం
ఉ అంతే
అ ఇప్పుడు మీ చెల్ల ఏం వేసిద్దన్ మరి ఆన్సర్ కాల్స్ అవ్వలేదుగా
ఇంకేముంది మరమా జీసే అదే అక్కడెక్కడ దగ్గర్లో వేస్తారంటండి వాళ్ళు
కొంటారా సీట్లు
హ
ఆహా ఉన్నొల్లేనా
ఉహు అస్సలు లేనోళ్ళండి
మరి ఎట్లా కొంటారండి డబ్బులు లేకుండా
వాళ్ళ నాయ నమ్మండి వాళ్ళ నాయనమ్మా తమ్ముడు
ఆళ్ళున్నోళ్ళ
ఉ కా మా తమ్ముని కూడా ళ్ళ చదివిస్తున్నారండి
ఆహా అదే బెంగళూరు చదువుకుంటున్నాడు అబ్బాయినండి
మ్మ్ మ్మ్
ఆ బా
హ్మ్మ్ మా అబ్బాయే అండి
ఓకే అండి
హ్మ్మ్ మ్మ్ ఇంకేంటండి విశేషాలు
ఏమి ఉన్నాయండి
మ్మ్
మీరే చెప్పాలి
మ్మ్ ఆ ఎంతయిందండి
ఇంకా రెండు విషయాలు ఉందండి
మ్మ్ హ్మ్
మ్మ్ ఏం కూరా ఈరోజు ఏది
చికెన్ చికెన్ కర్ ఫ్రై అండ్ లివర్ ఫ్రై లివర్ ఫ్రై అనుకుంటాండి
అవునా రీవ రివర్ ఉంటే నాక రే తీసుకున్నానండి నాకు చాలా ఇష్టం
ఉండదండి అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నాలుగు మొక్కలు ఉంటాయి అంతే దాంట్లో
వునా సర్లే అండి పత్తే
మీ అంత డబ్బు ఉనోళ్ళం కాదులెండి మేము
ఎందుకండి మేం యాడ ఉన్నవాళ్ళం అండి అసలు
మ్మ్ హ్మ్
ఇంకా మీరే ఉన్నారు మాతో పోలిస్తే
తెగ ఖర్చు పెడతామంటారండి మీరు అసలు
ఎవరండి నేనా అండి
మ్మ్ మీరే అండి మరి
మ్మ్ అదే మధ్యాహ్నం నుండి ఎల్లి అక్కడ చీర ఇచ్చేసి కుట్టిచి కొని ఆవికిచ్చే డబ్బులు అవునా నాలుగు వందలు కుట్టండి అని అడుగుతానండి ఇంగేమంటారు
అంటే చూస్ చేసుకొనడానికి
మ్మ్
మ్మ్ చెప్పండి బయటి ఇదే రేట్ గదా ఆ అండి
మ్మ్
ఒప్పుంటే ఒప్పు నాదే లేకపోతే లేదు ఏముంది అందులో
అసలు ఆమె దగ్గర కుట్టించుకోవాలని లేదండి నాకు, బయట ఇంకా తక్కువ కుడతారు కాకపోతే ఆమె దగ్ ర్ కుట్టించుకోకపోతే మళ్ళీ ఆమె వస్తది కదండి
నాకు మం భలే మండిస్తారండి మీరు
ఎందుకండి
హోమ్ ఏ కుట్టించుకోండి బయటే
కుట్టించుకుంటే మంచి చీరే కట్టే వాళ్ళు ఉండరు కదండి
వాళ్లని అడగండి
వాళ్ళు ఎందుకు కొడతారండి
ఆ అందుకే నోరు మూసుకొని ఉండాలండి మరి అప్పుడు నోరు మూసుకొని ఉండాలా
సరే అండి ఉంటా అండి బాయ్
హ్మ